ఆ చెప్పు ఏం చేస్తున్నావ్
ఏంలేదు ఏం చేస్తున్నావ్ చాన్రోజువుతుంది ఫోన్ చెయ్యకని కాల్ చేసాను కాని.
ఆ ఏం లేదు నార్మల్గానే కూర్చున్నాం ఏ ఇందాకలా
అవునా ఇందాక అమ్మ కూడా కాల్ చేసి ఉన్నప్పుడు నాకు చెప్పింది పిల్ల పిల్లలేం చేస్త్ చున్నారంటే ఆ కోతులు ఏ వస్తున్నా ఏడా బయటకి ఎల్లేటట్టే లేదని అన్నారు.
ఎక్కడ దసలు కాల్ దీశె కాల్ వెట్టి రాట్లేదు ఫుల్లు కోతులు అసలు ఇండ్లలోనే ఉంటాన్నాయి తెలుస. పొద్దున్ లేస్తే
మళ్ళీ అక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కోతులు ఎట్ ఎ టైము సేమ్ అటే ఉంటాయి కావచ్చు. మొన్న నేను టూ డేస్ వచ్చినప్పుడు కూడా అట్లనే ఉండాయి. కదా పొద్దున దాకా అటే ఉన్నాయి.
నాకెన్ నిజంగా నాకు ఎంత భయంమయితాంది తెలుసా. ఈ కోతులను చూస్తుంటే పిల్లల మీద కేడెగవడ
జాగ్రత్త వాళ్ళిద్దరినీ అసలే పంపియకు ఇటు బయటికి టైమ్ లో కోతులు వచ్చినప్పుడు డోర్ పెట్టుకొని ఉండండి.
అసలు ఈ అడవులను నరికేస్తళ్ళు అవన్నీ వచ్చి ఇండ్లలా పడుతున్నాయి ఎంత బాధ అయి ఇ సద్దన సయి అల వల్ల ఎటుూ పోనీయకుండా ఆ కనీసం ఆ బయట ఎండ కూడా రాకుండా గాలి కూడా రాకు కాకుండా ఇంట్లోనే ఇంట్లోనే ఇంట్లోనే ఉంచాల్సి వస్తుంది తెలుసా పిల్లల్ని
సగం రైట్ టైమ్ లోయినా అటు ఇటు వాక్ చేయండి లేకపోతే అది పొల్యూషన్ ఇది ఎండలకు అటు ఇటు చాలా ఇబ్బంది అయితది
మన ఇ మన ఇంటి పక్కన తోటుండే చూడు మన ఇ ముందు పొలం
ఆ అవును ఏమైంది అక్కడ
అళ్ళ ఒక ఇరవై ముప్పైయో నలభైయో దగ్గర దగ్గర ఇన్ని కోతులు అనుకుంటాన్నావ్
వామ్మో
అన్ని కోతులోచ్చి ఆ ఆ పల్లి చేను వేసిన్రు ఆ పల్లి చేను మొత్తంగ పీకేసినాయి ఆ టమాటా చెట్లను మొత్తం ఆ కాయలనన్నీ చింపినాయి అసలు పాపం ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఇంతగ వేలుకి వేలు పెట్టుబడి పెట్టుకొని అ అట్ల నష్టపోవాల్సి వస్తుంది
మరి వాళ్ళు లేరా కోతులు వచ్చినప్పుడు ఎవరు వెళ్ళగొట్టలేదా
ఒక్కరు ఒక్క మా అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు కావచ్చు అవి ఎన్ని కోతులన్న వచ్చినాయి అవి మనుషులను చూస్తేనే ఎగబడుతున్నాయి మొత్తం మీదపడి కొరికేస్తానై అంత గలీజు గలీజుగా చేస్తానాయి అవి
డేంజర్ ఉన్నాయి అసలు వాటికే మనం భయపడే రోజులు వచ్చినాయి అడవుల్ని కట్ చేస్తున్నారు జంతువులు ఊర్లోకి వస్తున్నాయి మొన్నటి దాకా పూలి ఈ కోతులన్నా ఎట్లోనో అట్లా ఇట్లా డోర్లసుకుంటే పోతది కదా ఆ పూలే ఏ టైమ్ లో వస్తదో చప్పుమనం బయట కూర్చున్నప్పుడు కోతులన్న పక్క నుంచి పోతాయి మనం భయపడుతుంటే ఇప్పుడు అది దానికి ఎట్లా అని చెప్ -ప్పాలి
అసలు ఈ అడవి శాఖ అధికారుల అందరూ ఎందుకింత నిర్లే స్తారు అసలు మనుషులను అవి తింటంటే వీళ్ళకి ఏమొత్తాది కావచ్చు అసలు వాళ్ళ సేఫ్టీ యే చూసుకుంటారు కాని అవతల వాళ్ళ సేఫ్టీ చూడట్లేరెందుకు
టే ఏదో అనుకుంటాం కానీ ఇట్ల ఏళ్ళ తరబడి కోతులు కోతులు కుక్కలు జంతువులన్నీ అసలు ఎట్లున్నాయి ఊర్లు
మా నాకైతే అసలు పాపం వాళ్ళు ఏడుస్తుర్రు తెలుసా ప అంత డబ్బులు పెట్టుకొని అంత పెట్టుబడి పెట్టుకొని అనవసరంగా వాళ్ళు య నోటికాడుకు వచ్చే సరికి పోయినట్టు అయిపోతుండాయ్ వాళ్ళ బతుకు చూడు ఇంత దారుణంగుందో ఇగ
ఎవరికైనా బాధ అనిపియదా అంత పెట్టుబడి పెట్టి కష్టపడి వాళ్ళ కష్టం ఇప్పుడు వాళ్ళు అది చేసుకుంటేనే కదా బ్రతికేది
అదే కదా కానీ ఇట్లా చేయడం ఇందు మరి వీళ్ళు ఎవ్వరి గింద కూడా తీసుకోట్లేదు నాకు అప్పుడప్పుడు ప్రభుత్వ
అప్పుడు ఎప్పుడైన గ్రామ పంచాయితీ మీ నీకు వెయిటింగ్ అప్పుడు మీరు కూడా ఎళ్ళాలి ఎళ్ళి ప్రజలు ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పాలి మీ అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తది కదా చెప్పిన పట్టించుకోన్నప్పుడు అప్పుడు మరేదన్నా యాక్షన్ తీసుకోవచ్చు.
ఎవరికంత ధైర్యం ఉంది చెప్పు ఎవ్ ఎవ్వరి మనసులో మాట వాళ్ళే ఉంచుకుంటాలు తప్పితే మరి ఊరు ఊరును బాగు చేద్దాం ఊర్లోకి ఇట్లా వస్త తాన్నాయ్ కోతులు పడుతున్నాయి ఆ మ్ ప్రజలకు ఇబ్బంది అయి తనని ఒక్క మంత్ చి నాయకుడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊరు గురించి మా దామ అంటే ఒక మంచి నాయకులు లేరు అ ఇంత మ వాళ్ళకు కూడా
అట్లనే ఉన్నది అందరు ఇప్పుడు ఎవరిని అనేటట్టుంది జెప్పు మనము సరిగ్గా చెప్పము వాళ్ళు సరిగ్ గర్థం చేసుకొని మన అన్నీ కరెక్ట్ జెయ్యరు
వాళ్ళ ఏంది ఇప్పుడు అందరూ రి వాళ్లవి కాబట్టి గేట్లే కుంటారు మూసుకొని బండుకుంటారు మరి మన మధ్య తరగత్ ఇలాంటి కుటుంబం వల్ల
ఈ పదవులు కూడా అలాంటి వాళ్ళక్ కేస్తున్నారు కదా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా
చదువుకున్న వాళ్ళకి ఇవ్వరు చైతన్యంగా ఉండేటోళ్ళకి ఇవ్వరు ఆ ఎ పో ఏదైనా సరే ఊరిని అప్డేట్ చేద్దామన్నాళ్ళకి ఇవ్వరు ఫోను అది అది ఏ ఫోన్ ఓట్లు పైసలకు ఓట్లు వేస్తారు అనవసరంగా పేదలు నష్టపోతారు. ఈ పేదలు మారనన్ని రోజులు వాళ్ళు రాజకీ కే నాయకులు దోచుకొని తినక మానదు ఊరు గురించి ఊరు ఎప్పుడు ఇగ అప్డేట్ గాదిక
ఒకసారి మరి ఎవరైన్నా పోయినప్పుడు నా నార్మల్గా ఇట్లా జీహెచ్ఎంసి వాళ్ళు కూడా రారా క్లీన్ చేయడానికి
ఎవ్వరు వస్తారు పల్లెటూరు అని ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ
వాళ్ళు ఎప్పియినప్పుడన్నా వాళ్ళు ఎవరికన్నా ఒక్కొక్కసారి సర్పంచ్ కో ఎవరికొ ఒకరు చెప్తారు కదా
చెప్తున్నారులే వాళ్ళు కూడా మనలాంటి పేదోళ్ళయినాయి వాళ్ళకి కూడా బాధలు ఉన్నాయి
అంతేలే ఎవరు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు పట్టిచ్చు ఇప్పుడు చెప్పినా ఇప్పుడు అయినా వీళ్ళు చెప్పినా పైన వాళ్ళు పట్టించుకోరు పైనున్నోళ్లకే ఇంకొకటి ఏదో ప్రాబ్లం ఉంది ఏదో రీజన్ చెప్పి దానే తప్ ప్పించుకుంటూనే ఉంటారు తప్ప ఎవరు ఎప్పు పట్టించుకొని చెప్పు పేదోళ్ళని
ఎవరు పట్టించుకోరు నార్మల్గా నా అ మొన్న గూ ఒక అబ్బాయి నడుచుకుంటా పోతున్నాడు ట పోతుంటే బ్యాగ్ బ్యాగ్ గుంజు పోనే పోతానే ఉన్నాట బ్యాగ్ తోస్ సహా అబ్బాయిని కూడా సగం దూరం గుంజుకుపోయిని అట కోతులు
వామ్మో మరి మనుషులెవరు లేరా అక్కడ
ఒక నలుగురు ఐదుగురు ఉంటే అట్నో ఇట్నో కొ ట్టేళ కొట్టిరాట కాని పాపం ఏం లాభం చెప్పు అబ్బాయికి కాళ్ళకు చేతులకు అన్నీ దెబ్బల్ తగిలినాయట
అయినా ఇప్పుడు ఆ నలుగురు ఐదుగురు ఉన్నడంవన్న సేఫ్టీ అయింది కదా ఇప్పుడు వాళ్ళు కూడా లేకపోతే ఆ పరిస్థితి ఏం చెప్పు ఊర్లో ఇప్పుడు ఎండాకాలం అని ఎవరు బయటకి ఎళ్ళకుండుండ్రు పిల్లలు స్కూలగ్ బోయోస్తరు.
మళ్ళా మిడ్ ఇప్పుడు ఆ ఇప్పుడు అసలే మధ్యాహ్నం స్కూల్లు ఇంకా పిల్లలు అయితే నాకైతే వామ్మో ఎంత భయమైతుందో తెలుసా ఈ కోతుల వల్ల
అదే కొంచెం ఈవినింగ్ టైమ్ లో నైనా కొంచెం ఎవరో ఒకరు ఉంటరు కనీ ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ టైమ్స్ లో ఎవ్వరు ఎండలు కొడుతున్నాయని అందరు ఇంట్లో కూలర్లేసుకుంటరు. ఉంటరు మనుషిల్లో లోపడ ఎవ తే వాళ్ళుంటరు బయట ఈ కోతులని ఇవన్నీ ఎవరు పట్టించుకుంట్రు.
ఆ ఈ ఇంట్లో ఉన్నామన్ టె ఈ కరెంటు కోత కరెంట్ ఒక బాగా తెలుసు త నాకైతే ఈగో ఇప్పుడు కరెంటే లేదు ఇప్పుడు ఉన్నాం కదా ఇంత సేపు మాట్లాడుతున్నా కదా అసలు కరెంటే లేదు
ఎప్పుడో పోయింది కరెంటు ఇప్పటి వరకొస్తలేద్
ఈ కరెంటు మీద యాక్షన్ తీసుకోరు అసలు ఎట్లా మరి ఇప్పుడు ఈ దేశం ఎప్పుడు డెవలప్ అయితది చెప్పు డెవలప్ అవ్వడు కానే ఉంటదా డెవలప్ పింగ్ కాన్నే ఉంటది కాని డెవలప్డ్ కాడికి ఎప్పుడు పోతది చెప్పు
ఏమోలే మనం జచ్చే లోపు అన్న చూస్తాము
యస్ దారుణంగా అయిపోయింది అసలు సమాజం మారట్లేదు గోరంగా తయారు అయ్యారు అందరు అసలు మరి కోతులు అయితే మనుషులుకన్నా ఎక్కువ తెగపడిపోయినయ్ అసలు ఇవి మళ్ళీ నీకు ఒక విషయం తెలుసా
ఏమైంది
ఇవంటా ఆ త్రీ మంత్స్ కు ఒకసారి ఆ ఫోర్ మంత్స్ కు ఒకసారి డెలివరీ అంటే అంటే ఇయర్ లో పో త్రి టైమ్స్ డెలివరీ ఐతాయ్అంట
ఓమయగాడి ఇగ అప్పుడు గాని లేకపోతే అసలు వీటిని అంతకు ముందు ఎప్పుడో కొంచెం తగ్గుండే మళ్ళీ ఇట్లు వస్తున్నాయి వీళ్ళు ఊరి పైన ఒక్క ఊరుంటే ఒక తీరు కాని ప్రతి ఊరు ఊరికి కోతులే ఉండి వాటిని తీసుకుపోయి ఒక అడవి దగ్గరను లేదంటే ఎక్కడన్నా వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేసారు అట్లాంటి ఏదన్నా చేస్తే అవి కూడా ఊర్ల మీద పిల్లల మీదకి ఇప్పుడు పిల్లలు అనగానే ఏముంది పెద్దలకు కూడా భయమే
ఆ వీటికి ఒకటి జూ అరేంజ్ చేస్తే బాగుండు ఓన్లీ కోతుల వరకు అంటే ఇప్పుడు జూలు ఉన్నాయి చాలా ఉన్నాయి మన దగ్గర కానీ కోతులను ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటా అసలు నాకు ఇది అస్సలు అర్థం కావట్లేదు తెలుసా
కోతులు అట్లున్నాయి మనుషుల కంటే ఎక్కువ అవే ఉన్నాయిక వాళ్ళకి ఏమ అనగడతారులే జూ అయినా ఒక విలేజ్ టైప్ లో అంటే ఒక విలేజ్ కి ఇట్లా కోతులకి కుక్కలకి ఇట్లని పెట్టి అట్లా విలేజ్ ఇక కంపల్సరీ ఆ ఇట్లా వీక్లీ వీళ్ళు ఖచ్చితంగా పెట్టాలని ఒకరుుగులు పెట్టి ఆ ఊర్లోనే అట్లా ఒక టైప్ లా కట్టి ఉంచితే బాగుండు వాటిని
క అప్డేట్ కూడా వస్తే బాగుండు కదా
అసలు నేను కూడా అదే ఆలోచిస్తున్నా గాని అయినా మన చేతిలో ఎం ఉంది మనం ఏమన్నాచేస్తామ సరే
ఆ అందరికి అంటే నార్మల్గా ఇప్పుడు ఒక ఎవరైనా ఒకరు ల్యాండ్ దానికి వదిలేసి చెట్ల కంటే కొంచెం ఆ గౌ- ముమెంట్స్ ల్యాండ్స్ గట్లాంటాయి కదా ఊర్లో
ఆ అట్లా అదే నేను కూడా అట్లనే ప్లాన్ చేస్తా బాగుంటుందాని ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా ఎందుకు ఇస్తారు వాళ్ళకైనా మనం ఇస్తాం కొన్ని వాడని భూములు కూడా ఉంటాయి అటు సైడ్ ఎందుకు ఉండవు రోడ్డు సైడ్ అయినా
ఆ అంతెందుకు ఇప్పుడు మన సైడ్ మన ఊర్లో ఎన్ని గుట్టలు ఉన్నాయి చెప్పు ఎంత పెద్ద గుట్ట
కదా నేనుకూడా అటు సైడ్ కొట్టగాలుైనా పెట్టొచ్చు గుూట్టకలా ఏము ఉంది
ఆ అక్కడ పెట్టేసి అంటే వీటికి అన్నిటికీ వాటికి ఒక స్థావరం ఏర్పాటు చేసి వాటి ఫుడ్ ప్రొవైడ్ చేసి నార్మల్ గా గవర్నమెంట్ మొత్తము ఈ ఇలాంటి జంతువులకు ఉపయోగించ అవి కూడా మరీ ఇళ్లల మీద పడి ఇట్లా అవి ఎందుకు కావాలనిబడుయ చెప్పు చెప్పు వాటికి ఉన్న నివాసాలన్నిీ మనం కొట్టేసి వాటికి స్టా లేకుండా చేసేసరికి అవి మన మీదకి రివర్స్ అయితున్నాయి
అట్లంది మనం చేసుకున్న తప్పులు మనకి రివర్స్ వస్తాయి అంటే ఇవే మనమే అద్ అదే రిటన్ వస్తుంది అంటారు కదా కర్మ రిటర్న్స్
కర్మ సిద్ధాంతం ఉంది వీడు మన దగ్గరనే ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్
అందరు అందరు ఊర్లలో అదే ఉంది ప్రాబ్లం
కానీ ఖచ్చితంగా మార్పు రావాలి తెలుసా లేకపోతే అట్లనే ఉంటే కుదరని విషయం అసలు మస్తు
ముక్కలు ఈ వీటితో అం ఒక్క పులి అయిపోయింది ఇంకెన్న వస్తే గ్యారంటీ ఉంద
ఆ మళ్ళా పులులు రాను రాను ఈ కో కు గాసామ్స్ అంటే జంతువులు ఇంకా ఎక్కువయితే ఏమో ఓన్లీ కోతులనే కాదు కాకుండా ఇంకా గూడా చాలా చాలా ఎక్కువ అయ్యి మనుషుల మీద ఇంకేమోదయితదో ఏమో అసలు నాకైతే బయమతండి అసలు